హాయ్ అండి
హూ హాయ్ అండి బాన్నార
ఆ బాన్నాం మీరు బాన్నారా హలో
హేలో
హలో
హేలో
హలో హలో
హేలో వినిపిస్తాలేదా అండి
ఆ వినిపిస్తుంది నా వాయిస్ కావట్లేదా
వస్తుందొస్తుంది
హూ ఏం చేస్తున్నరాండి
ఏం లేదండి కాళీగానే ఉన్నా మీరేం చేస్తున్
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నాం తినేసారా అన్నం తిన్నార
ఉమ్ తిన్నం తిన్నం
ఏం తిన్నారండి ఇవాళ
చికిన్
చికెన్
మీరేం తిన్నారు
మేమివాల్ మిల్ మేకర్ తిన్నామండి
ఇష్టం ఆ అండి మిల్మేకర్
లేదండి నేన్ తినను నేన్ సపరేట్గా టమాటో కర్రీ చేస్కున్నాను
ఊహ్
హూ ఇంకా ఏం చేశారు ఇవాళ డే అంతా
ఈ రోజు మా పొద్దున్న లేచి రెడీ ఫ్రెష్ అయి రెడీ అయ్ బ్రేక్ఫాస్ట్ తిని బయటికి వెళ్ళిన అండి పని ఉండేయి కొంచెం
ఓహో
హు అక్కడ వెళ్ళి మొత్తం చూస్కొని వచ్చేసరికి సాయంత్రం అయింది ఆలిసిపోయినా చాలా ఎండలున్నాయి కదా అలసిపోయి పడుకునా
అవునండి ఈసారి ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అసలు బయటికి వెళ్ళాలంటే నే చాలా భయం వేసేది హలో
ఆ చెప్పండి
హలో
ఇ
హలో హలో ఆ హలో
ఏమైందండి మీ వాయిసు
అ సిగ్నల్ లెవ్ సిగ్నల్స్ లెవనుకుంటా అండి ఇక్కడ గాలి వస్తుంది బాగా
అవునా
మీ సైడ్ ఉందా గాలి
గాలి లేదండి ఎండ ఫుల్లు ఉంది ఫుల్ ఉబ్బరిస్తుంది పొద్దునుంచి ఎండ ఉంటది కదా
ఇక్కడ మేరుస్తుంది బాగా మెరుపులు అంటే ఆకాశంలో ఫోటోషూట్స్ అయితాన్నయ్ అంటే ఇట్ల ఫ్లాషెస్ వస్తున్నాయి
ఉహు
మంచిగా చల్లగా గాలి ఉంది
ఆ సినిమాలో మీకు ఈమె తెలుసా అండి హీరోయిన్
ఏ హీరో ఏ మూవీ అండి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ హీరోయిన్ అట్లనే వచ్చేస్తది ఫోటో దిగుతున్నా అంటది
ఆహా అదే అదే అవునవును జోక్ ఎస్తీవ ఆమె క్యారెక్టర్ బాగా జోక్ ఉంటది అందులో ఆ మూవీ మొత్తం చూడలేదు కొంచం చూసాను
అంటే సినిమాలు చూడడం ఇష్టమేనా
ఆ ఎక్కువ చూడ అంతగ ఏదైనా బాగుంది టాక్ ఉంటది కదా లా ఈ మూవీ బాగుంది చూడాలి ఖచ్చితంగా అని అలాంటి మూవీ ఓటీటి లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూస్తా లేది టీవీలో వచ్చేది అంటే సండే సండే కానివ్వండి ఇట్లా
ఊ
ఇట్ల వచ్చేది ఒక సాంగ్ ఉంటది కదా అప్పుడు అది ఆ సాంగ్ చూసినా ఒకసారి అప్పుడే అండేది కదా అది
అవునండి
ఆ అదే అదే
వాన చినుకులు అని ఒక పాట వస్తది
అవునండి డ్యాన్స్ బలే ఉంటది దాని మీద
అవును
మన వెంకటేష్కి డ్యాన్స్ రాదు కానీ చాలా జోష్ గా చేస్తాడు అందులా
హీరోలో ఎవరి ఇష్టమండి
హీరోలో అంత ఇష్టం అంటే ఏమి ఉండేది కాని ఫేవరేట్ అంటే ఎవరు లేరు ఇంకా అబ్బాయి నచ్చుకుంటాడు నచ్చుడు అని ఇంగ ఓల్డెన్ డేస్ అంటే చిరంజీవి అంటే కొంచెం బాగుంటదిగ
ఊ
ఇగ ఇప్పుడు యూత్ లో అంటే కొంచెం ప్రభాస్
ఉ ఆ
మీకు ఎవరంటె ఇష్టమండి
నాకా ఎవ్వరు లేరు నా కూడా కొంచెం అప్పుడపుడు ప్రభాసే మంచిగని అంటే సినిమాలు బాగుంటాయి ఎవరు అయితే మంచిగా చేస్తారో వాళ్ళు నచ్చుతారు
అంతేనా
హ్మ్
హీరోయిన్ ఉన్నారా ఎవరైనా ఫేవరెట్
లేదండి
ఆహా ఈ సారి ఎండలు మాత్రం అమ్మో గోరంగుండే
ఇప్పటికీ ఎండ వెళ్లి వర్షం రావాలి కాని వస్తలే
వర్షాకాలం స్టార్ట్ అయింది మొన్ననే మిరక్ అయింది వర్షాలు పడతయ్ మిరక్ అయితే అని అంటారు
హ్మ్
కానీ ఇంకా అస్సలు ఎక్కడండి అస్సలు పడట్లేదు ఒట్టి గాలి వత్తాంది ఎంతో వర్షం నట్టు
హ్మ్ అవునండి
కానీ వర్షం అయితే అస్తలేదు మీ సైడు పడ్డాయా అండి వర్షాలు
మొన్న పడ్డదండి పది తారీఖు వరకి మంచిగా వచ్చింది వర్షం
హ్మ్
మళ్ళ అప్పటి నుంచి పోయింది ఎండ వస్తుంది మొత్తం
హ్మ్ ఇటు ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టమండి సిటీస్ లాంటియా లేకంటే పల్లెటూరు లా లాంటియా
నాక్ పల్లెటూరే మంచిగా ఉంటదండి సిటీస్ లో ఏముందండి ఏం లేదు ఎక్కడ చూసిన బండి ట్రాఫిక్ వెహికిల్స్ స్మోకింగ్ అంత కాలుష్యం అదే ఉంది ఫ్యాక్టరీలు ఇల్లులు ఇవే ఉన్నాయ్ మంచి గాలియే లేదు ఇరుకు ఇరుకు సంధులలో ఇల్లు చేసుకుంటారు
ఆ పల్లెటూళ్లనే మంచిగా ఉంటాయి
హ్మ్
హ్మ్ అదికాక ఇప్పుడు చల్లగాలికి ఇక్కడ చల్లగాలి పల్లెటూర్లో దొరికినంతా సిటీలలో దొరకదు హలో
ఆ వింటున్నా అండి
హాలో ఆ తినేసానండి అప్పుడే
అవునా డైలీ మీరే చేస్తారా వంట
ఆ నేనే చేస్తా అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇగ వేరేటోళు చేస్తారు
అవునా
వెజ్ అయితే నేను వంటా చేస్తా నేనే వండతా
మీకు వెజ్ అంటే చాలా ఇష్టమా అండి
ఆ ఇగ నాన్ వెజ్ స్మెల్ పడదండి అంటే అంత తినా నేను నాన్ వెజ్ స అది చేసిన సెట్ కాదు కాబట్టి ఇక చేస. తినేటల్కి పాపం ఎందుకు కేసకు లేకుండా అనేసి ఇక తినేస్. తినే వాళ్ళు చేసుకుంటారు ఇక.
అవునండి అదే మంచిది.
ఉ. మీరు తింటారా నాన్ వెజ్ చికన మటన.
మరి అన్ని అన్ని ఏం తినను చికెన్ ఒకటే తింటా అండి.
ఫిష్ తింటారా.
లేదు లేదు
పండుగలు చేసుకుంటారా మీరు.
ఆ చేసుకుంటామండి.
ఏ పండుగ అంటే ఇష్టం మీరు.
రంజాన్.
ఏం చేస్తారు రంజాన్ అప్పుడు.
రంజాన్ అంటే మొత్తం ఒక నెలో మొత్తం ఫాస్టింగ్ ఉండాలి ఇంకా మొత్తం ఇంకా దేవుడికి అంకి. న్నట్టు ఇంకా ఐదు వక్తుల నమాజున్. ఉంటది కురాన్ చదివేది ఉంటది అప్పుడు ఎంత మంచి వర్. చేస్తే అంత మంచిది అప్పుడే మనకు అన్ని మనం. చేసిన పాపాలు అన్నీ అప్పుడే పోతాయి. ఇట్లా సత్క ఇవ్వడం ఆ పేదలకి సాహయం చేయ. అన్నం తినిపించడం. ఇట్లాగా చేస్తే పుణ్యం వస్తది.
అవును. ఫాస్టింగ్స్ ఉండకుండా కూడా చేయొచ్చా లేదా ఫాస్టింగ్ ఉండ వాళ్ళే చేయొచ్చా.
ఆ లేని వాళ్ళు కూడా చేయొచ్చది అది మనసుతోని మంచి మనసుతోని మంచి ఇంటెన్షన్ తోని. ఇస్తే మంచిది.
ఊహు.
ఇంకా అదే టైం మంచిగా మొత్తం ఇంకా మంచిగా నమాస్ చదివి. అ దేవుడు. తుని చెప్పాలి ఇంకా అన్ని దువ చేసుకోవాలి.
ఆహా.
అన్ని మొత్తం ముప్పై రోజులు అయిన తర్వాత పండుగ ఉంటది.
ఊ. మరి పండుగ రోజు ఏమేమి వంటలు చేస్తారా అండి పిండి వంటలు చేస్తారా.
ఆ కాదు కాదు అండి. మొత్తం సేమియా చేస్తరు బిర్యానీ చేస్తరు చిన్న చిన్న పిల్లలందరి మా. ఇప్పుడు రంజాన్ పండుగ రోజు ఎట్లా అంటే ఈ ముప్పై రోజులకి మొత్తం అయిపోయినాక. పండుగ రోజు వస్తది కదా ఆ ఒక పొద్దు అయినక్. పండుగ వస్తది కదా అది. వచ్చినప్పుడు మార్నింగ్ పొద్దున్నే లేచి. మంచిగా ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాలు అదంతా చేసి ఆ మొత్తం మంచిగా ఇంకా ఏమేమి కావాలో ఐటమ్స్ అవన్నీ కట్చేస్. కొని పని అంత పూర్తి చేసుకుంటారు ఇక తొమ్మిదిట్కి నే ఎనిమిదింటికి అట్లా. మగవాళ్ళందరూ ఈద్గా అనే ప్లేస్ కి వెళ్లి నమాజ్ చేస్తారు ఆడవాళ్ళు ఇంట్లో చేసుకుంటారు.
ఆడ మాళ్ళ ఎందుకు ఈద్గ కి వెళ్లి నమాజ్ చేయరు మరి.
అక్కడ అల్లో లేదండి అంటే రాని ఇవ్వరు ముస్లిమ్స్ లో ఆడోలకి అట్ల పోనివరు మస్జిద్లకి గకి దర్గా అట్ల పోనివారు
ఆ
వెళ్ళి ఇంకా మల్ల వాళ్ళు బాయ్స్ మగ వాళ్ళు అక్కడ ఈద్గాలో చేసుకుంటారు ఆడవాళ్ళు ఇక్కడ ఇంట్లో చేసు కుంటారు అయిపోయినాకా ఇంక ఒకరికొకరు విశేష ఇస్తారు హ్యాపీ రంజాన్ ఇది ముబారక్ అని చెప్పి పాయసమే ఫస్ట్ సేమ్య
అస్ అంటే రంజాన్కి కంపల్సరీ సేమ్యా చేయడం
అవునండి అది మెయిన్ పక్క చేస్తారు
అంటే ఎప్పుడు కొంతమంది ఉంటారు చాల పేదవాళ్ళు ఉ
ఎంత పేదైనా చేసుకుంటారండి ఎవరో ఒకరు సయం చేస్తరు
అలా కూడ ఉంటార
అవునండి
ఎవరో ఇగ ఉంటారు మంచి మంచిగ ఉన్న వాళ్ళు
రంజాన్ రోజు సేమ్య తినని ముస్లిమే ఉండదండి ఎంత పేదయినా తింటది
అంటే ఇప్పుడు పండుగ లేకపోతే మాత్రం చెయ్యరు ఇగ
ఆ చెయరు అప్పుడు ఇంకేం ఉండదు కొత్త బట్టలు వేయడం అట్ల ఎం ఉండదు
ఆ పండుగ ఉంటే మాత్రమేన కొత్త బట్టలు సేమ్యా ఇవన్నీ అన్ని కంపల్సరీ కాబట్టి
అవునవును
ఉ ఇంగ ఏమేమి పండుగలు చేస్తుంటారండి మీరు
మేము బక్రీద్ చేసుకుంటాం చేసుకుంటాం ఇప్పుడు మొహరం వస్తుంది కదా అండి మొహరం మొహరం అం అంటే వాళ్ళందరు చేసినట్టు చేయము అంటే ఇట్ల పట్టుకొని ఎగరడం అట్ల ఏం చెయమండి మాకు అ ఆ విధంగ మేము మాకు అనుకూలంగ ఉన్నట్టు చేసుకుంటాం
మంది అంటారు పీరియడ్స్ పడుతుంది ఎదురతుంది ఎందుకండి
అల చేయొద్దు కానీ చేస్తారండి అది అసలు మొహరం అనేది అది కాదు
ఏమేమి చేస్తార మొన్న ఐటమ్స్ అప్పుడు కూడ సేమ్యా అనీ చేస్తార
లేదు లేదండి బెల్ల తోని రొట్టె చేస్తారు దూత్ శషర్బాత్ అంటారు అది చేస్తారు
ఆహా
బెల్ ఆ బెల్లంతోని చిన్న చిన్న బిస్కెట్లు లాగ చేస్తారు
ఆహా
హ అట్ల ఉంటది
బెల్లం బిస్కెట్స
హ ఆ బెల్లం బిస్కెట్స్
మీరే చేసార
ఇంట్లో పే